అట్ ఆ వినిపిస్ ఊ అండీ హాయ్ హాయ్
ఆ హాయ్ అండి, చెప్పండి. భోజనం చేశారా?
ఆ భోజనం చేశానండి. మీరు చేశారా? అవునా? కాయం మరి, ఏమ్? తిన్నర్ ఇవాల కరీ
ఆ కర్రీ ఇవాల టమాటో కర్రీ
మటునా
మీరు
నేనండి పప్పు అండి పప్పు
పప్పా ఉ చికెన్ మటన్ ఏం చేయలేదా కుకింగ్ ఆ చేస్తాను లైట్ గా
చేస్తారా ఏం కరీ చేస్తారండి స్పెషల్ అంటే ఏం చేస్తారు మీరు
నేను కాంటే స్పెషల్ అంటే ఏం చేయను అన్ని కర్రీస్ నార్మల్ కర్రీ ఇస్తాను అండి అని కరీస్ కి ఒకటే ప్రాసెస్ ఉంటది మన ఎ స్పెషల్
అన్ని ఖరీదుకూ ఒకటే పాస్ ఉంటదా కర్రీ కర్రీకి వేరే పద్ధలు ఉంటాయండి అ అన్నిక
చ్చినాయే చేస్తాం రానీయ్ చేయ్
అంతేనా
నీకొచ్చా కుకింగ్
ఆ వస్తాండి
ఏం స్పెషల్ చేస్తారు మరి మీరు
నేను ఫిష్ ఫిష్ చేస్తానండి
ఫిష్ కర్రీ ఆ
ఆ ఫిష్ కర్రీ స్పెషల్ ఫిష్ ఏమున్నది తీసుకొచ్చిన తరా నాకు ఫిషూ అవి కర్రీలా వేసి తింటారు కదా అది నక్ చ్చదండి ఓన్లీ ఫ్రై పీసెస్ నస్తాయ్ ఆ ఫ్రై చేసి కర్రీ కూడా చేస్తా చారు అంటారు కదా పులుసు పులుసు అంటారు కదా పులుసు ఆ పులుసు కూడా చేస్తా ఫ్రై కూడా చేస్తానండి
ఓకే
అంటే ఇగ అది కొంచెం మన్ చిగా మసాలా పెట్టి అన్నీ ఏమంట్ టరు మిర్చి కారం ఆ వెల్లుల్లి పేస్ట్ ట్ అన్నీ కలిపి మొత్తం మిక్స్ చేసి మసాలా దానికి అప్లై చేసిన తర్వా త కొంచెం సేపూ ట్వంటీ ఫీడ్లో పెట్టేయాలే
ఓకే
తం చేసి మొత్తం పం పెట్టేయాలే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ వరకు పెట్టేయాలే పెట్టిన తర్వాత దానికి మంచిగా పట్ కున్న తర్వాత ఆయిల్ వేడిగా చేసుకుని
ఫ్రిడ్జ్ లోనే పెట్టాలా కంపల్సరీ ఫ్రిడ్జ్
ఆ ఆ ఆ ఫ్రిడ్జ్ లో మ్యాండేటర్ చేస్తే బాగుంటద్ తొందరగైతదని అట్లా అమ్ ఫ్రిజ్ లో పెడ్ తే కొంచెం తొందరగైతది మంచిగుంటది ఓ లెప్ బయట కూడా పెట్కోవచ్చు నార్మల్ గా. అంటే ఇప్పుడు ఎవరి వాలంటే ఆ ప్రతి ఒక్క విధానం వేరుంటది అండి చేసే వాళ్ళ
అవునవును అవును అల్టిమేట్గా లాస్ట్ కి టేస్ట్ బాగుండాలే
ఆ టేస్ట్ మావొళ్ళ మా ఇప్పుడు టేస్ట్ అనేది ఇంపాడెంట్ గదా.
అవును.
అది కొంచెం అటు ఇటు అయినా గానీ మొత్తం వేస్ట్ ఐపొతది తినలేం. ఆ. అట్లా. కర్రీ అంటే టమాట ట కూడా చేస్తనండి.
ఆ అంటే ఎట్లా ఇగా ఫ్రెష్ చే ఎక్కడ వరకి అంటే ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేస్తారా ఎట్లా.
ఆ ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేస్తా ఫ్రై చేసినంక మంచిగా డీ ఫ్రై అయిన తర్వాత. పిశేషి నత్ తర్వాత ప్లస్ ఆ కొన్నీ పీసెస్ సప్ ప్రేట్ దీని గురించి పెడుత ఆ ఒక చారు గురించి.
ఆ ఓకే.
కొన్ని దాని గురించి పెడతా కొన్ని డీఫ్రై చేసి దీని గురించి పెడతాండి పెట్టిన ఆయిల్ వేసి మొత్తం మనం మసాలా మొ మొత్తం పెట్టిన తర్వాత అయలేసి డీప్ ఫ్రై చేసుకొని మంచిగా అది కొంచెం చూసుకొని చేయాలే ఎందుకంటే అది కొంచెం దానికి చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా ఆయిల్ల వేసిన తర్వాత ఇట్లా పలిగినట్టు అయితది నూనె మీద పడుతది నూనె మీద పడకుండా మం ఇగా చూశి కొంచెం దూరం ఉండి దానికి అట్టు ఇటు తిప్పుతూ ఉండాలే
ఆహా
తింపుకుంటా తింపుకుంటా ఫ్రై చేయాలండి
అ ఓకే అంటే ఫైవ్ బీచ్లే పులుసులు వేస్తారా
లేదు లేదు అందులా వే ఫైవ్ పీస్ సపరేట్ పులుసులా వేసే పీసులు సపరేట్ ఉంటాయండి
అంటే అది పుల్స్ లోనే ఉడుకోబ పెడతారు డైరెక్ట్
ఆ పుల్ అట్లాసేది ఉండ పులుసులు వేసేది వేరే ఉంటది పై చేసటి వేరే ఉంటబ్ పులుసులు వేసేటి పులుసులు వేస్తారు అంటే మా ఇంట్లో ఇక ఎట్లా అంటే కొంతమంది ఫ్రై తింటారు కొంతమంది పులుసులు వేసిన తింటారు ఎవరి ఇష్టం వాళ్ళది
ఓకే ఓకే మరి ఫిష్ ఏ ఫిష్ తింటారు
మామూలుగా ఏదైనా పర్లేదు ఫిష్ అంటే ఇ బాగా అంటే అది మనకు ఏమంటారు ఫిష్ పేరు
పాంప్టట్ ఉంటది నార్మల్ గా రోజస్ ఉంటది చావివిశ్యంటయి
మాది మరలు అంటారండి మరలు
మరి అలా మన దగ్గర అంతా ఎక్కువ దొరకాయి వేర
దొరుకుతది దొకుతుదండి దొరుకుతుదండి ఆ అక్కడ ఎక్కువ దొరుకు తాయి గానీ ఇక్కడ కూడా దొరుకుతాయి మనకు
ఇక్కడ ఏముంది ఇది ఇక్కడ తలాబలో వాట్టినాయి చెరువులో వాట్టినాయి వస్తా అంటంది
ఉంటాయిండి మా దగ్గర
ఇ సీ వాటర్ల్వా ఇదిన్న స్వీట్ వాటర్లా పెరుగుతాయి కదా
ఆ సీవాట్ర్లా వకినే బాగా టేస్ట్ ఉంటాయి ఎక్కడండి ఇప్పుడు సి వాటర్ అంటే ఇక మనకు మనం ఇక్కడ ఇక్కడ
అదే మనకి లేదుయా
మనకు ఆ డ్యామ్లు ఉన్నాయి కదా
ఆ
ఆహ అక్కడ కూడా కొంచెం బాగానే ఉంటాయి ఇక్కడ ఎలా అంటే పెద్ద పెద్ద డ్యామ్లు ఉంటాయి కదా చెరువులు కాకుండా
రిజర్వాయర్
అక్కడ కూడా మంచి ఉంటాయి ఇప్పుడు మనకుక్కడ లోకల్లా ఎక్కడైనా మనకు ఇప్పుడు అమ్మె క్కడ ఎట్లా ఉన్నా అంటే మొత్తం ఫ్రీజ్ చేసి అమ్ముతున్నాడు మ్యాక్సిమమ్ ఫ్రెష్ ద పత్తలేదు మీరు అన్నట్టే ఫ్రెష్ దొరుకు తలేేదు
ఈ బెంగాలీస్ మన దగ్గర బెంగాలీస్ తీసుకొస్తార అది ప్రెష్ ఉంటాయి అది
ఆ కొన్ని కొన్ని ఉంటాయి అది బతికి ఉన్నాయి తీసుకొస్తారు కదా
ఆ
చనిపోయినావి కాక బతుకున్నవి తీసుకొస్తారు కదా అవి మంచిగా ఉంటాయి అవి ఫ్రెష్ ఉంటాయి
అరే అక్కడిగా నిజగా లో
ఈజగాహా ఓకే ఓకే ఐడియా ఉందియా మీకు ఈజగాం
ఐడియా ఉంది ఈకాంలో బాగా ఉంటారు
ఆ అక్కడ బాగుంటుందండి బా నేను కూడా ఇంతవరకు అక్కడ వెళ్ళలేదు ఇడ బాగుంటుందిని నేను కూడా తిన్నారు చాలా మంది వసుకుంటారు అక్కడ నుంచి ఇంకోటి మనకు అక్కడ అడా ప్రాజెక్ట్ అని ఉంటాయి కదా మీకు ఐడియా ఉన్నది కావచ్చు అక్కడ కూడా బాగుంటు అది
అవునవును అక్కడ ప్రాజెక్ట్ లో కూడా బాగానే పడతారు
హ బాగుంటాది అప్పుడు కూడా ఏంకా హలో వాయిస్ వస్తుందా అండి క్లియర్గా వస్తుందా నా వాయిస్ అవును వస్తుందా ఆ వస్తున్నా అండి
ఓకే
ఓక ఇవాళ ఎటు వెళ్ళలేదా మరి
వెళ్లొచ్చాం బయటికి వెళ్ళొచ్చా
వెళ్లొచ్చారా
పాంప్లలేట్ అంట పాంప్లేట్ విష తెలుసా మీకు తిన్నారా ఎప్పుడైనా ఎలా ఉంటారు బాగుంటది కాస్ట్లీ ఉంటదింటారు
కాస్ట్లీ ఉంటది కానీ బాగుంటది మాకు ఇప్పుడు మ్యారేజెస్లా ఎట్లా అంటే అదే వండుతారండి అదే ఫ్రై చేసి స్టార్టర్స్ లెక్క అదే పెడతారు కదా స్టార్టస్ లెక్క అదే పెడతారు బావుంటది చాలా బా బావుంటది మీరు తిన్నారా ఎప్పుడైనా మీరు తింటరా
నేను నాన్ వెజ్ తిన అండి అలవాటు లేదు
కానీ చాలా బావుంటది హ్మ్
ఆ తిననుగానీ అన్ని ఫిష్లు తెలుసు నాకు
మీకు ఆ అన్ని ఫిషులు తెలుసు అందరికీ తెలిసి ఉంటాయి క్యాజువల్గా కొంతమంది తింటారు కొంతమంది తినరు అలవాటు ఉండదు కదా ఇంకోటి ఫ్రాన్స్ ప్రాన్స్ కూడా బాగుంటాయి
ఆ ప్రాన్స్ కూడా బాగుంటాయి
ప్రాన్స్ కూడా బావుంటది అది కర్రీ ఫ్రై చేసి కొంచం చేస్తే బావుంటది ఫ్రై మనకి ఇక్కడ మొత్తం ఎలా అంటే ఫ్రెష్ ఎక్కడ దొరుక పేండి
మన సైడ్ దొరకదు కాని ఆంధ్ర సైడ్ దొరుకుతాయి
దొరకదండి మీరు అన్నట్టు ఆ అటు బావుంటది ఆంధ్ర సైడ్ బా చాలా బా అంటే మస్తుంటుంది అది అది కూడా అట్లాంటే సీ వాటర్ లోనే ఉంటే కొంచెం మంచిగ ఉంటది. ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ అక్కడ నుంచి ఫిజర్ ఫిజర్ఫ్ చేసి తీసుకొస్తారు కదా ఇక్కడ ఎక్కడ దొరకుతయి మనకు దొరకవు ప్రాన్స్ ఈ చెరువులలో ఉంటాయా అండి
చెరువులు అటుంటయా
చెరువులలో ఉంటాయా అండి ప్రాన్స్
ఆ చెరువులలో మ
ఇక్కడ
మన సైడ్ ఉంటాయి
ఆహా ఇక్కడ మనకు ఇక్కడ ఆంధ్ర సైడ్ కాకు
ఆంధ్ర లేదు లేదు తెలంగాణలో లేవు అంట తెలంగాణలో చాలా తక్కువ తక్కువ చాలా
ఆ అదే అదే మొత్తం అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే కావచ్చు
మన సైడ్ అంతా ఇది ఆ ఫామ్ ఫార్మింగ్ చేయరు అన్నమాట
ఫార్మింగ్ చేయరు అవును
ఓన్లీ ఏ పత్తి రైసు ఇవండీ
ఆ పత్తి రైసు బా అ ఇప్పుడూ మనము మనకు అదర్ కంట్రీ నుంచి ఇప్పుడు ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి అటు నుంచి మనకు ఎల్పిజి వస్తుంది గ్యాస్ వస్తుంది కదా మనకు ఇట్ నుంచి మనం ఏమేమి పంపిస్తామండి మనం ఇండియా నుంచి ఏమేమో వాళ్ళకమ్ముతాం రైస్ సు ఇంకా ఆనియన్
అవునండి రైస్ పంపిస్తాం ఆ
ఓ ఆనియన్ పొటాటో రైస్ ఇంకా
మళ్లీ
ఆ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ